హలో హలో హలో హలో హలో
హలో
వినిపిస్తందా హలో
తనికి గట్టి మా రాయస్ ఇంపస్
ఇప్పుడు వినిపిస్తందా
స్లోగ వినిపిస్తుంది
ఉం ఇప్పుడు
ఎ అంటే వాళ్ళం మనం గట్టి మాట్లాడ
హలో విన్పియాలేదారా
చిన్నగా వినిపిస్తుంది
ఫోను చేవు దగ్గర పెట్టుకో వినిపిస్తుంది బావుండావా
ఆ బాగున్న
ఉం ఏం చేస్తానావు తిన్నావా
ఆ తిన్నా
ఉం ఇంటి పోయినను అన్నావ్ ఎప్పుడొచ్చినాన్ ఊరినింటే
ఉం
ఊరికి పోయయిన్నాన్న ఎపూడొచ్చునావు
నిన్న నైట్ కే వచ్చిన
నిన్న నైట్ ఆ మళ్ళీ ఎగ్జామ్ ఎప్పుడంటా సప్లీది ఆ
తెలిదంట
అవునా మ్
మీ అమ్మ నాన్న బాన్నారా
మ్ బాన్నారు అందరూ
నువ్వు
నేను బాన్న అత్త ఈడే పెడతావా ఇంగ కరెంట్ రాలే అత్త రా లోపల తీస్నా జూడది హలో మ్
బంధువులు ఇంటికి వచ్చినవా బంధులు మీ ఇంటికొచ్చినర
మా ఇంటికి
మీ మీ ఇంటికే వచ్చినారా
ఆ ఉమ్
నాకేమ
అదే బెట్టుకుని ఇంక జాబా నువ్వు కోచింగ్ తీసుకుంటాండవ్ కదా
అది కాకుండా అది మానేస్తున్నా
ఎందుకు
ఊరికే సరదా
అ సరదాకా అయితే సరదక్ జాబుల్లేవు మాకు కూడా ఆ
మీ కంపెనీలో నువ్వె హెచ్ఆర్ అంట
హెచ్ఆర్ ఏం కాదు నేనే ఓనర్ కంపెనీకి పెరలు మర్చిపోయి ఎళ్ళిపోయిన్నారు నేనే ఓన్రు కంపెనీకి అ అమ్ములు పిన్ని శివమ్మా మ్ బ్యాలెన్స్ నేను ఎంది ఒకరి దగ్గర తీసుకునేది నేనేంది హెచ్చార్ అయేది నేనే ఓనర్ అయిత అంతే కదా కంపెనీ అంతా నాదే ఉమ్ మ్ నువ్వు కోచింగ్ మానేసి ఏం చేద్దామని
నీ జాబ్లో చేయలి అందులో జాబ్ చేద్దామని
అ
నీ కంపెనీలో జాబ్ చేద్దామని
జాబ
మీ కంపెనీలో ఆ
మా కంపెనీలో వెకెన్సీ లేవ్ పో పో పో ఈడ మెంటల్ దానా అటు పో ముసుకొని హలో ఉమ్ పిల్లొచ్చింది మా ఇంటికాడికి
ఎత్తుకో
నాకు భయం స్వామి నాకు పిల్లులు, కుక్కలు ఇట్లాంటివంటే భయం చానా.
ఆహా.
ఉమ్.
అ
నువే ఏమి రోజు సండే స్పెషలు.
టమాట రైస్.
అవునా. య. మేము ఏదో ఎగ్గూ ఎగ్గూకో ఎగ్గూ చేసుకున్నాం. ఎగ్గు బిర్యానీ. ఉ అవునవును.
మేం లేనోళ్ళం కాబట్టి. ట్యామాటో రైస్ చేసుకున్నాం.
ట్యమాట రైస్ కాదది టొమోటో రైస్.
యాదొ లే లాస్ట్ లో రైస్ ఉందా లేదా.
నిజమబ్బా.
మీలాగ ఫ్రీక్వెంట్గా మాట్లాడుడైతే మాకు రాదులే.
ఆ.
నీ ఇలాగ ఫ్రీక్వెంట్గా మాట్లాడుడే నాకు రాదులే అంటున్న.
ఉ నేర్చుకో. లర్న్ ఫ్రమ్ మీ. ఓకే
అహ.
ఉ.
ఏ విధంగా.
ఉమ్.
ఏ విధంగా.
అన్నీ నేర్చుకో. నువ్వు నానింటికి ఏం నేర్చుకోకూడదు అనుకున్నావు. ఏం లేవు కదా. సో అన్నీ నేర్చుకో.
ఆహా.
లన్ ఆల్ థింగ్స్ ఫ్రమ్ మీ. ఎల్బిన్ ఎ గుడ్ పొజిషన్ ఇన్ యువర్ ఫ్యూచర్.
అంటే. అంటే అంటే వేట్ పెరగడం కూడాన.
తీసుకో ఎవరు వద్దని చెప్పినారు.
ఆహా.
ఉ వేట్ తక్కువున్నవని నీ ఫీలింగ్ ఆ.
మాదా.
ఊ అవున్ మల్ల.
అరవై కేజీలు ఉంటానేమో అంతే. యాభై ఐదో.
ఆ లేదు ముప్పై రెండ డ్రీ మొన్నసుని అబ్బాయి చెప్పా ఫిఫ్టీ త్రీ.
యేమని చెప్పా.
నా ఆ ముప్పై రెండే కేజీలే ఉండేది. ట్వంటీ సెవెన్ అని చెప్పా.
ఆ. బీదోళ్ళం కాబట్టి తిన్నెకి కొంచెం.
ఆ.
సరిగా తినక ముప్పై రెండైయినా.
అవునా
నేను చూడ్లేదా తిని తిని తింటూనేఉంటదా
తిను తిని బాగా లావు అవ్వు పుష్టిగా
థర్టీ ఫైవ్కే ఉంటాయి ఒక ఫార్టీ కేజీస్
అవునా ఉ
మొన్న ఏమో నెల్లూరు పోయిచ్చినారంట
యేరు
ఆ మీ వదిన థర్టీ ఫైవ్
నాకేం తెల్సు
వాడే చెప్తాడు ఫిఫ్టీ త్రి
ఫిఫ్టీ త్రీకి ఎట్టా తెల్సు
ఫోన్ చేసింది అంటా ఆన్కి
ఫిఫ్టీ తిత్రికి ఎందుకు చేసింది ఫోన్
దంది కూడా అటు్సైడే కదా ఊరు సో నీకేమనా తెల్స అక్కడ దర్గకాడ ఏదో ముడి గడతారంట ముడుపు
అవునా అవును
అది కడితే నెరవేరుతాదంట ఆమెకి
అందుకే ఇప్పుడు పెళ్లి చేస్కోలేనా
ఏమో మాకు తెలీదండి అలాంటిది
ఉహ్మ్ ఏన అబా మళ్ళీమి ఇప్పుడు ఎప్పుడు కాలేజీకి పోయేది
ఏమో తెలీదు
ఆ మీ తమ్ముడు కాలేజ్లో ఉన్నాడా ఇంటికి వచ్చినాడ
ఏమో కాలేజీకి పోయింటాడేమో
ఏమోనా మీ తమ్ముడి గురించి నీకే తెలీదా
అంటే తెలీయదఅంటే కాలేజ్లో ఉంటాడు ఇంకా ఎక్కడ పోతడు కాలేజలో నువ్అడుగుతుంటే అన్న
అదే ఇంటికి వచ్చినాడా కాలేజీకి పోయినాడా అని అడిగినా నన్ను మొన్న ఇంటికి పోయినావు కదా అందుకని
సేము జరుగుతుంది ఆలే కాలేజ్ తెచ్చుకోంత
నాకేం తెల్సు సేము జరగతందో లేదని తెలిదు కదా
మీ తమ్ముడు
ఆ హలో
సార్ ఏమన ఫోన్ చేసిండా
ఆ
మీ సార్ ఏమైనా ఫోన్ చేసిండ కేపిఎం
మలి
ఆ
ఆహ చెయ్లా
నో అని చేయకూడదు పాపం
ఆ ఏంటికి
ఊరికే
ఇంటే చేస్తా అంతే అనవసరంగా ఎవరికి కాల్స్ చేయను
అంటే జస్ట్ నేను ఉన్నాను అని సార్
సెలబ్రిటీన ఇంకా
చెప్పాల
ఆ సండే ఒగ రోజే
సండే కద రెస్ట్ తీసుకో పడుకోవ
ఆ
అవ్
వారానికి ఒక రెండు రోజులన్న లీవ్ ఉంటే బాగుంటుంది
అవున అవును వారం మొత్తం లీవ్ంటే ఇంకా బాగుండాల
అయితే ఇంగేమీ
చక్ర అయిపోయిందా
ఆ మళ్ళీ చేస్త
నాగూడ నిద్ర వస్తుందిర